హలో గుడ్ ఈవెనింగ్ అండి
గుడ్ ఈవినింగ్ అండి సో
ఏం చేస్తున్నారండి
ఏం చేస్తారు మేడం ఆ తిన్నానండి
అవును తిన్నామండి ఆఫ్టర్నూనే ఏం తిన్నదండి మరి ఏం స్పెషల్ చేసుకో
ఈరోజు అండి ఆలుగడ్డ కర్రీ అండి
అవునండి కొంచెం డిస్టబెన్స్ ఉందండి మీరు ఉన్న ప్రదేశంలో
ఓక నిమిషం ఆగండి నేను బయటికి వెళ్తా
ఆ ఓకే అండి
హలో
హలో
చెప్పండి
చెప్పండండి మీరే కొత్త విషయాలు గాది పండుగ వస్తుంది మరి షాపింగ్ చేసారా మీరు ఎక్కువగా ఏం కొనుక్కుంటారండి వి ట్రెడిషనల్ మీ ఫేవరెట్ అవునండి చేసుకుంటారా అండి అంటే పండగ ఇలా జరుపుకు
ఆ చేసుకుంటామండి పండుగ రోజు మంచిగా పొద్దున్నే శుభోదయమే లేచి సూర్యోదయం కాకముందే లేచి మనం ఇల్లు మొత్తం శుద్ధి చేసుకొని ఇల్లు కడుక్కకొని పూజలు ఇల్లు కడుకొని తలస్నానం చేసి మంచిగా దేవుని రూమ్ శుభ్రం చేసుకొని శుద్ధి చేసుకొని
అవునండి
కడుకుంటాం మేము
అవునండి ఎక్కువ ఏ దేవుని పూజిస్తారండి ఈ రోజు
ఆ రోజు అండి అందరిని అన్ని దేవుళ్లు పూజిస్తాం అండి
అవునండి ఇప్పుడు మీకు ఫస్ట్ పండగ కొత్త సంవత్సరంలో కొత్త పండగ ఫస్ట్ పండగ, అవునండి అదే అండి ఏం చేస్తారు అంటే ఇట్లా జాతకాలు చూపించుకోవడం అ ఇట్లాంటి ఏమన్నా ఉంటే ఆ రోజు
టాం అండి జాతకాలు చూపించుకుంటాం ఉగాది పచ్చడి చేసుకుంటాము
అవునండి పచ్చడి ఎలా ఎయాల తయారు చేస్తారండి మీకు
అవుగా మ్ ఆరు రుచువులు ఉంటాయాండి ఒకటి వవరు కోసమేమో ఆ చెడరుచులు వగరు కోసంవేమో మామిడికాయ వాడతామండి మామిడికాయ చింతపండు ఉప్పు ఈ వేపాకు తెలుసు కదా మీకు వేప పువ్వు అంటారు ఆ ఆ దాని పూతా అండి దాని పూత వేసుకుంటాం, కొబ్బరికాయ వేసుకుంటాం, ఇంకా మీకు చింతపండు చింతపండు తెలుసారా
ఆ తెలుసుండి
చింతపండుతోని ఉగాది పచ్చడి చేసుకుంటామండి, ఒక కుండలో మంచి ఉగాది పచ్చడి చేసుకొని, ఫస్ట్ దేవునికి ఆరగిస్తామండి. ఫస్ట్ దేవు ద దూరవ్ పెట్టినాక దేవుని గదిలో పెట్టినాక తర్వాత మేము తీసుకుంటాం అండి మేం
ఎందుకండీ మరి ఆ రోజు ఉగాది ప చెడ చేస్తారు దానికి ఏదైనా ప్రత్యేకత ఉందా అండి
అవునండి కొత్త సంవత్సరం రోజు అన్నిీ మామిడికాయలు కొత్తగా వస్తాయి, చింతకాయలు కొత్తగా వస్తాయి, వేప పూత కూడా కొత్తగా వస్తంది కదా అండి.
ఆ ఇట్లనే మన జీవిత్ టం లో తీపి దానికి సూచనగా పచ్చడి చేసుకుంటారని విన్నానండి నేను.
హ్మ్ అవునండి
మీది చే
ఆ చేస్తా మా మా అమ్మగారే చేస్తారండి ఇంకా భక్ష్యాలు చేసుకుంటాం ఆరోజు
ఇంకా నాన్ వెజ్ ఆర్ తింటారా అండి నార్మల్గా
తినం నార్మల్ ఇగ పప్పు చారు కూర్ణు బూరలంటే తెలుసా భక్షాలు ఆ భక్షలు చేసుకుంటాం. ఆ మధ్యలో పూర్ణం పప్పుతోని చేస్తారు కందిపప్పుతోని చేస్తారు అవి. కందిపప్పులో కందిపప్పు ఉడక పెట్టి దాంట్లో కొంచెం చెక్కరేస్తాం చెక్కెర లేకుంటే బెల్లం, ఇంకా అది ఎవరి ఇష్టం వాళ్ళది, మేమైతే ఇంట్లో బెల్లమే వాడతాం. చక్కర ఆరోగ్యానికి మంచిది కాద్ గ దండి
అవునండి
బెల్లమే వాడతాం బెల్లంతోని ఆ ఫస్ట్ అది రెడీ చేసుకున్నాక, గోధుమ పిండి తీసుకొని మంచిగా కలిపి దాన్ని. చపాతి లాగ చేేసి ఆ ఏదైతే మనం ఇందాక పప్పు ముద్ద పప్పు ఇంకా బెల్లంతోనే కలిపినాం కదా అది కొంచెం ఆ చెప్ దాంట్లో పెట్టేసి అది మంచిగాది వేసి పేనెంలో కాల్చుకొని నెయ్యిలో తింటామండి. దాన్ మీద నే మంచిగా ఉంటుందండి
అవునా అండి మీకు ఇష్టమా అండి స్వీట్ ఎక్కువ ఇష్టమా ఆటు
ఆ స్వీట్ ఏం తిననండి నేను అంటే వింటానండి మ్ మ్
అంటే మరి షాపింగ్ పనులు ఉన్నాయా, ఇంటికెళ్ళినక చేస్తారా ఎప్పుడు చేస్తారు
ఈ ఉగాదికి అంతా షాపింగ్ కొ కొత్త బట్టలు ఉంటే వేసుకుంటాం, లేదంటే నార్మల్గా వేసుకుంటాం అండి.
ఫస్ట్ పండుగ అనే కొనుక్కుంటారు కదా అండి చాలా మంది మరి
కొత్తబట్టలు ఎట్లయినా ఉంటాయి కాబట్టి కొనుక్కోమండి ఉన్న కొద్ వాటి కోసమే స్పెషల్ గా మనం మరి అంతా ఉన్నోళ్ళం కాదు కాబట్ ఏదో ఉన్న దాంట్లో సర్దుకోవాలి కాబట్టి
అవునండి అవును, అవునండి మీరు బాగా సర్దుకుంటారు కదండి
అవునండి
అవునండి
మ్మ్ ఆ అవునండి ఇంకా పండగలు దసరా మంచిగా చేసుకుంటామండి దసరాకి దసరా సద్దులు వినాయక చవితి
అవునండి ఉన్నారా అండి మరి మీకు ముస్లిం ఫ్రెండ్స్ ఎప్పుడైనా రంజాన్ రోజు వెళ్తారు ఇంకా వాళ్ళ ఫేమస్ హలీమను ఒకటి ఉంటది
ఆ ఆ తిన్నానండి హలీం చేసా బాగుంటదండి చికెన్ హలీం ఆహా లేరండి ఫ్రెండ్స్ ఎవరు లేరు ముస్లిం ఫ్రెండ్స్ ఎవరు లేరు నేను అనుకుంటా ఉంటా మోస్ట్ ఫ్రెండ్స్ ఉండాలి అనేసి
అవునండి నా కూడా అంత పెద్దగా ఎవరు లేరండి
హ్మ్మ్
ఇంకా అండి మరి షాపింగ్ ఎక్కొ ఎక్కడ చేస్తారు సర రెగ్యులర్ గా మీరు వెస్ట్ కనే ట్రైల్ చేస్తారా లేకపోతే ట్రెడిషనల్ అండి
ట్రెడిషనల్ గానే ట్రై చేస్తా అండి ట్రెడిషనల్ వే
అ చీరలు ఇష్టమా అండి మీకు
డ్రెస్సులే డ్రెస్సులే ఇష్టామ అండి మరి చీరలే ఏం కట్టు కొ నేను డ్రెస్సులు వేసుకుంటాను కుర్తా సెట్లు మ్
అదే అండి ఇప్పుడు కొత్తగా ట్రెండ్ లో ఏం ఉంటే అవి తీసు కుంటారా అండి
అవునండి
ఇంకా అండి మరి సాయంత్రం కాలం పనులు అయి
ఆ అయిపోయినయి అండి ఏం బయటికి వెళ్ళే పనులు ఇప్పుడు ఏం లేవండి కాలేజీకి వెళ్ళేసి వచ్చినాను కళాశాలకి వెళ్ళేసి వచ్చినా
అవున అండి క్లాసెస్ బాగా జరుగుతున్నాయా మరి మీరు ఎలా చదువుతున్నారు
ఆ జరుగుతున్నాయి అండి క్లాసెస్ జరుగుతున్నాయి
అవున అండి ఏమేమి చెప్పారండి మరి ఇవాళ కాలేజీలో
మాకున్న సబ్జెక్ట్స్ లో ఒక మూడు సబ్జెక్టులు చెప్ప్ రెండే సబ్జెక్టులు చెప్పిరు అండి
అవున అండి మీకే సబ్జెక్ట్ అంటే ఫేవరెట్ అండి మరి ఇప్పుడున్న సబ్జెక్ట్ లో ది మీరు
ఇప్పుడున్న దాంట్లోనా అండి
అవునండి
మెడికల్ కెమిస్ట్రీ అని ఉంటది అండి మాకు మెడికల్గా అవునండి మెడిసినల్ కెమిస్ట్రీ
ఇంకా అండి మరి క్లాసెస్ జరుగుతున్నాయండి మరి మెడిసినల్ కెమిస్ట్రీ
తున్నాయండి ఈ రోజే స్టార్ట్ చేసింది అండి మాకు ఈ రోజు నుంచే మేడం వస్తుంది
అవున అండి మేడం నా సార్ చెప్తారా మండి
మేడమే అ కొన్ని యూనిట్స్ ఏమో ఒక రెండు యూనిట్స్ మేడం చెప్తాది ఇంకొక మిగతా యూనిట్స్ సార్ చెప్
అవునా అండి బాగా చదువుకోండండి మరి
అండి
ఇంకా అండి మరి
ఆ మీరేం చేస్తుంటారండి
కాలేజ్ కి కాలేజ్ స్టూడెంటే అండి నేను కూడా కాలేజ్ కెల్తాను
అహా
ఆ
ఏం చదువుతా ఉంటారు మీరు
నాది ఇప్పుడు బి ఫార్మసీ అండి థర్డ్ ఇయర్
ఉ మీరేం పండుగలు చేసుకుంటారండి
మా దాంట్లో ఉ క్రిష్ తమస్ ఇంకా ఈస్టర్, గుడ్ ఫ్రైడే అండి ఈ మూడిట్లో ఇది పెద్దగా జరుపు కునేది క్రిస్టమస్ ఇగ తర్వాత న్యూ ఇయర్ అండి ఇప్పుడిగా న్యూ ఇర్ కొత్త పండగా కొ త్త సంవత్సరం కాబట్టి మా దాంట్లో క్రిస్టమస్ న్యూ ఇయర్ కి ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళు కొత్త బట్టలు తీసుకున్ టారండి
ఆ
అట్ల పా త్తవి వేసుకోవద్దు ఇగ కొత్త సంవత్సరం కొత్త పండగ అని కొత్త బట్టలు వేసుకుంటమండి
హు మేము కూడా మరి మేం కూడా కొ కొత్త సంవత్సరం కొత్త బట్టలు వేసు ఉంటా కాకపోతే ఇంట్లో ఉంటాయి కదా ఇగ మనం ఎప్పుడో ఒకటి తీసుకొని వేసుకోకుంట ఉండేది అదే ధరిస్తామండి మ్ ద అవే ధరిస్ కంబట్టలు
ఎంత మంది ఉంటారండి ఇంట్లో
నేను మా అమ్మ నాన్న తమ్ముడు అలు గ్గురం ఉంటామండి
అవునా అండి తమ్ముడు ఏం స్టడీ చేస్తున్నాడు మరి
ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్
హు అవునా అండి
హ్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు
ఇంకా అండి మరి
ఇంకా ఆది ఎమో
మీరు కూడా డిగ్రీ ఏనా అండి పుడ్ మై
లేదండి బి ఫార్ మస్ చేస్తున్న థర్డ్ ఇయర్ ఇప్పుడు
అవునా అండి
ఆ
ఇంకా అండి మరి హ్ ఏంటి విశేషాలు సాయంత్రం ఏం మా చాలా మంది కాఫీ తాగుతరు కదండి. ఇప్పుడు పనులు ప్రారంభించే ముందు కాఫీ లేద్ ట్ టీ తాగి పనులు చేసుకుంటరు కదండి మీకు అట్లా చాయ్ తాగడం
మాకు అలవాటు లేదండి చాయ్ ద ఉమ్ హాస్టల్లో ఉండ ఉంటను కాబట్టి స్నాక్స్ ఏమి ఉండవు
అవునా అండి
ఆ మాకు చాయ్ చాయ్ టీ కాఫీ అవన్నీ ఏం అలవాట్లేదం అండి పొద్దున్న టిఫిన్ కిచిడి పెట్టింరండి మధ్యాహ్నం భోజనంమెమో ఆలు ఆలుగడ్డ కూర
అవునండి మరి ఇప్పుడు నైట్ ఎంచే చరండి ముందే చెప్తారా
ఆహా లేదు చెప్పరు ఇగ మనం వెళ్ళినప్పుడే చూడాలి మనం ఎప్పుడైతే తినడానికి వెళ్తామో అప్పుడే చూడాలి ఇంకా
అవునండి కూరగాయలలో మీరు ఎక్కువగ ఇష్టపడి తినే కూరగాయలు ఏంటండి మరి అవునండి చేయడం వచ్చా అండి మరి
ఆ వచ్చండి ఆ వచ్ చేస్తానండి ఇన్ ట్లో మమ్మీ మా అమ్మ గారు లేకపోతే నేనే చేస్తా అండి
కొంచెం మాతో పంచుకుంటారా అండి ఎలా చేస్తారో
ఆలుగడ్డ కూరనా అండి ఆ తయారి జేసే విధానమా అవు ఫస్ట్ ఆలుగడ్డల్ని బంగాళదుంపలను తీసుకొని వాటిని మంచిగ కడగాలండి నీటిలో కొంచెం ఉప్పేసి కడగాలి ఆటిలో ఉన్న మట్టి అవన్నీ పోతాయండి అవి కడిగినంక వాటి మీదున్న పొట్టు తీసుకోవాలండి ఏదో అనుకుంటే మనం నీళ్ళలో అయిన ఉడకబెట్టుకోవచ్చు లే మనం బాగా ఫ్రైగా ఎస్ పోవాలంటే మనం ఫ్రై చేసుకుంటే వాటిని వాటి మీద ఉన్న నో బంగాలీ బంగళదుంప మీద పొట్టు తీసి తరువాత వాటిని చిన్న చిన్న ముక్ క్కలు కట్ చేసుకోవాలి. ఒక ఉల్లిగడ్డ కొన్ని మిరుప కాయలు మనం టమాటాలు వేసుకుంటే టమాటాలు కూడా వేసుకోవచ్చు. లేదనుకుంటే మనం ఒట్టిగానే చేసుకోవచ్చు వాడ్ ఫస్ట్ ఒక కడాయి తీసుకోవాలండి కడాయి తీసుకొనిస్ స్టవ్ అంటిచ్చుకొని కడాయిలో కొంచెం నూనె ఆ నూనె కాయినంక కొంచెం ఆవాలు జీలకర ఆవాలు జీలకరేసుకొని ఉల్లిగడ్డలు